ఆ
బాగున్నారా అండి
హ్
హలో
హలో
బాగున్నారా
ఆ బాగున్నాం నువ్ బాగున్నవా.
ఆ బాగున్నా అందరు మంచిగున్నారా.
ఆ అందరం మంచిగనే ఉన్నం ఇందాక ఫోన్ చేత్తె కట్ చేశారు.
ఆ అది పోరపాటున కట్టయిందండి.
ఊ స్నానమైందా
ఆ చేశాను మీరుచేశిన్లా స్నానం.
ఆ చేశినా బట్టలు పిండినావా.
పిండుకోలే బోచ్చెడు బట్టలున్నాయి పిండ చాతనగాట్.
ఆర్తానయా బట్టలు వర్షాలక్ మరి
నిన్న మా ఫ్రెండు ఆ మా దోస్తు బట్టలారేశిందీ నైటు చాలా వర్షమొచ్. చ్చి బట్టల్ తడిశినయి ఆమె ఇంగా కళాశాల డ్రెస్ ఎసుకోకుంటా ఆ నార్మల్ దే ఏస్. కుంది బట్టలు
మీ దోస్తు వాళ్ళు మరి ఆరేసుకోకుంటే మరి రేపు మళ్ళా ఎట్లా
రేపు ఆదివారం సెలవు కదా పాఠశాలల్లో సోమవారం లోపు అవి మెల్లగా ఎండుతయి
అయిపోయిద్దా ఇప్పుడు ఓ తిండి తినుడే సాయంత్రం చేత్తుర్రు గా బ్రేక్ ఫాస్టా ఎమో అంట్ టరుగా కాదనే హల్లో
అన్నమ్ తినడమా
ఆ అదే ఇప్పుడు ఏమన్నా గుడాలో అవేవో పెడతారుగా మీకు తిన్నారా
ఆవేముండవు పొద్దునన్న ఆ ఏమన్నా బోండనో ఇడ్లియో వడనో పూరియో ఇట్ ఏదో ఒకటి
చాయగిట్ల ఏం పెట్టారా సాయంత్రం
పెడ్తారు ఉత్తి చాయనే
ఉహు
చాయ్ తప్ప ఏం
మరి మీ ఫ్రెండ్ మీ దోస్తు ఎట్లొత్తదాట మరి ఆమె
ఎక్కడికి
రోజు అప్ప డౌన్ చేత్తందకు
ఆమె ఇంగ చెయ్యదటా అంటే చేత్ చెత్తదాట గాని ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత చెత్తదాట ఎందుకన్
మరి అట్లా ఒప్పుకుంటరా వాళ్ళు
ఆ ఒప్పుకున్నర్ గావ్ అదే మేడం ఆ ఆ వాళ్ళే అన్నరు ఆమె మాట్లాడింది మాట్లాడుతంటే అన్నారట గదా నీకు ఆరోగ్యం బాగుండట్లేదు కదా ఈ ఒక్క నెల నువ్వు చూడు నీకు ఈ నెల ఆరోగ్యం బాగుండి లేకపోతానని అని నువ్వు అంటే మరి ఖచ్చితంగా ఒక్క నెల ఉండి చూడరాదు అమ్మా అన్నదట మేడం
ఉమ్
అయితే సరే మేడం మీ మాట చప్పున ఒక నెల అయితే ఉంటా నేను ఉండలేకపోతే మాత్రం ఇంగ మీ ఇస్ ఇయ్యాలిన్నట్టే ఆమె చెప్పింది సరే అని ఆమె మన్నది మేడం
ఆ
మళ్ళ ఇది బంతికడట బాగా ఏమంటారు నీళ్ళ ఇంట్లోకి వస్తా అయితే ఇంకా వాళ్ళంటి మొత్తం నీళ్ళలు వద్ద బాగుంటదిట పోవుడు వచ్చుడు ఇబ్బంది అయి ది పాఠశాలకు వచ్చి పోవాలంటే అది ఇలా అని ఆలోచించి ఒకళు ఉంటారు ఈ నెల నా వల్ల కాపోతే సరే నేను ఇంటికి పోతా అని ఆమె అనుకుంటాంది
ఆహా అదే మన్న నిన్ను పంపియాలంటే పంపిస్తారా మరి లాయింగ్ కథాని
ఆమె వేరే మేడం మా మేడము పొద్దున ఉండట్లేదు మధ్యాహ్నం వత్తంది అలో తోటి పోతాంది చదు చెప్పనీకి మధ్యాహ్నం నుంచేళ్లి ఇంకా మా మేడం ఉంటే మాకు కచ్చి కచ్చితంగ వతది మా మేడమ్ లేదు కాబట్టి వేరే మేడం కాబట్టి అంతసేపు ఇంకా మాట్లాడి మాట్లాడి ఆమె ఇంట్లోనే ఒప్పిచుకున్నది ఆమె మా మేడం అయితే ఎమ్మటే ఇడుస్తాది
ఏమన్న ఉన్నాయా పచ్చళ్ళు మీ దగ్గర తీసుకపోయినాయి
ఉన్నది ఆ టమాటా ఆ తింటానం టమా అ అ అంటే ఒక్కటి రెండు రెండు రోజలు అట్లా తిన్నాం అంతే ఇంకా తినలే అక్కడినుం చేలి అక్కడి పై పచ్చడి తీసుకొని వత్తళ్ళు రోజాలు తిసుకొని తింటన్న
ఆహా నీకుందిగా మాడికాయ పచ్చడి మీ దోస్తులది ఎందుకు ఏసుకుంటాన్నవ్ నీది తినొచ్చుదా
అదే కిందికి తీసుకోడబడి తీసుకోవద్దు కిందికి తీసుకో పోవాలంటే ఎవళ్ళు తీసుకుపోతారు వాళ్ళు ఎట్లాగో తీసుకొని వత్తళ్ళు అది వాళ్ళ ఎట్లా మళ్ళా అందరి కోసం అనే ఎక్కువ తీసుకొని వత్తంది ఒక అక్క ఆ అక్క తీసుకొని వత్తాంది ఎక్కువ ఇంగా ఎట్లాగా ఏదో ఒకటి పెడతారు దాంట్లోకి ఇది ఎసుకొని తింట
ఎ మళ్ళా నైట్ అన్నం తినేదాకా ఏం లేదా మరి ఇగ తిందిగా చాయో బ్రేక్ఫాస్ట్ ఏదనా
చాయే ఇప్పుడే ఐదు గంటలకు అయిపోయింది ఇంగ రాత్రికి అన్నం తింటం
చపాతీ పెడతాల్లా మరి ఇప్పుడు మీకు
ఒరో
మరి నాలుగు రోజులు చపాతీ తినకపోయినా మరి ఆ
రొట్టేలా ఆ రొట్టేలు అందరికి ఇయ్యరు ఎవరికన్నా అన్న అరగనోళ్ళ
ఒక రొట్టె చేత్తరుగా
అట్లనే ఇత్తరు జొన్న రొట్టె కాదు గోదమ రొ ట్టె మాత్రమే ఇత్తారు మా దాంట్లో ఎందుకంటే జొన్నలకు ఎక్కువ పైసలు అయితాయి కదా అట్లా చెయ్యరు ఎసుకుం
గోలీలు ఏసుకుంటున్నావా రా కంటిన్యూగా
రో రోజు తప్పకుండా ఎసుకుంటాన్నా
అదే మరి రోజు ఏసుకోవాల ఓనాడు తప్పించి ఓనాడు ఏసుకుంటూ పోదు
అట్లేం ఎసుకోట్లేను రోజు రోజుకే ఏసుకున్నా అమ్మో ఏసుకోపోతే నొప్పులకి చచ్చిపోను నాకి ఇప్పటికే ఏసు కుంటేేనే భరించలేనంత నొప్పి వత్తాంది ఏసుకుంటేనే ఇంగ ఏసుకోపోతే నా పని అయిపోతది ఏంలే
ఇగ ఉన్నాయే ఇప్పుడు అందరికు ఒత్తున్నాయి నోప్పులు అట్లనే ఏం ఉన్నది బాయి కాడ ఎనావ్ నిన్న పొలం అచ్చు కట్టినం ఒక మూడు మళ్ళు ఆ శెల్కా దుడ్డు ఇచ్చినవ్ మళ్ళా హా కంపం
అంటే వరి ఎనికా
ఆ వరి ఎనికే
ఆ
ఒడ్లు తింటాను మా దీనికింత కావాలి కదా అన్నం
ఆ
అన్నము వచ్చాడు బియ్యం పడతానే మేమ తినడానికి చాలా మంది ఉన్నాం కదా నీకే నాడ పెడదాం నాడ పెడదాం అని గుడ్ల కూర చేయనీకే చే ఏడ నిన్న పడ్డయి ఇవాళ నైట్ పడ్డది లిబో లేదు లిబో లేడా కొట్టింది బాగా మండి పడ్డది
మాకు కూడా నిన్ననే పడ్డది
ఆ నిన్ననే పడ్డది ఇయల పొద్దుగాల దాకా పడ్డది మధ్యాహ్నం దాకా పడ్డది ఇయల మధ్యాహ్నం బంద్ అయింది ముసురు
అవును
ఆ బయకాడి పోయి వరాలు ఉదయం చూసి రావాలంటే ఇంతవరకు మా ఆయన రాలేదు ఇంకా
వరాలంటే అంటే ఇట్లా వరుసగా పెట్టుకుంటా వస్తారు చూడు గాళ్లు ఓ
వానకు వరదకు వరల్ తెగిపోతే నీళ్లు అన్ని పోయి కింద పడతాయి ఇకా ఆలోచిస్తున్న పోయి రావాలా పొదుగాల అళ్ళ పొదుగాల ఎక్కడో చూసొవద్దామంటే అంటే దేవరంలా గోడి చిక్కుడుకాయ కూర
ఓ హాయ్ ఇంటి కూరలు తివాలి
ఏం చెయ్యాలో ఏదో ఒకటి తినాలే దాటియాలేగా
ఏ ఇంట్లో ఆ పచ్చడితో తిన్నా మంచిగానే ఉంటంది ఎడ్డి కూరల తోటి ఉన్న మంచిగా ఉంటది దోమలు ఏమో ఇడ అక్కడక్కడ ఉంటాయి అనుకుంటా నాకైతే గుట్టవు వేరేడుోళ్ళకి గుడతాయి ఎందు నీ మంచిగా వండాల నాకు సోయ ఉండదు వాళ్ళ కుడుతై
ఆ
అప్పుడప్పుడు నేను లేచినా కూడా నాకు అంతగా గుట్ట లేదు ఆ
ఇప్పుడు సలవేడతలేకు ఉండాలి కదా
చలివెడత లేకుండా లానా చలివెట్టి సేతురు కప్పుకుంటానా
అదే ఉడక పోసేది కదా అప్పుడ అని
ఆ ఇప్పుడు చలి పెడతాంది కాలంని బట్టి ఇంకా సర్వింగ్ నా వర్షం ఏదైనా కాలన్ని బట్టే బరు ఇంక వర్షాలు పడితే చలిపేడుతూనే ఉంటది సహజం అది
ఆ
ఆ చలికాలము ఇంకా రిండ్ల పళ్ళ
నీళ్ళు పోయి పెట్టినా నీళ్ళు కాగతాన్నా ఇంతవరకు వత్తలేడు
అవునా
ఆనం చెత్తాడంటే
బట్టలు పిండినావా
ఆ బట్టలు వాషింగ్ మిషిన్ ఉతకాలే
ఆ
మన చెయ్యే వాషింగ్ మెషన్ బట్టలు హలో
ఆ బోల్దోమీనావా
పిండాలే బోకులు తోమిన కడిగిన మ్మ్ జామకాయలు కోతులు ఎమ్మట పడి ఒక్కొక్కటి కొరుక్క నీళ్లు ఊకిన జామకాయలు ఇట్లా కొట్టిపోతారు చెట్టు కోతులు
వామ్మో ఎందుకు కొడుతున్నావ్
ఆ అట్లా పీ పీకుతానే ఆగమాగం చెత్తాంది
ఏమన్నా కోతులు రాకుండా పెట్టకపోతే మరి
ఏం పెడతాం ఏం పెట్టరాదు ఇక్కడ ఈ కోతులు ఆ చిలుకలు ఉడుతలు
ఆ మొన్న ఒక తాతయ్యకు మంచిగా లేదని పోయిండు కదా ఆ తాతయ్య మంచిగా ఉన్నాడా
ఆ మంచిగనే ఉన్నాడు చూసినాం కాసేపు గు మాట్లాడినాం
టం
ఏమన్నారు తక్కువైతది ఏం కాదు టెన్షన్ పడద్దు అన్నారట
అవునా రంగు పెట్టుకోవద్దు
అందరం పోయినాం పదకొండు మంది పన్నెండు మంది దాకా పోయినాం
ఆ పోయి ప్రార్థన చేసి వచ్చిండా
ఉమ్ ప్రార్థన చేసి పాటలు పాడొచ్చినాం
అవునా సరే మరి నేను ఉంటాను
మ్మ్ ఫుల్ ఆశ్చర్యంగా ఉంది ఎట్లున్నాయ్ నీళ్లు వత్తన్నాయా